బాగున్నారా
బాగున్నా మక్క మీరు బాగున్నారా
ఆ బావున్నాం తిన్నారా
ఆహా ఇంకా లేదక్క వంట చేస్తన్నా
అవునా
తిన్నారా
ఆ తిన్నాం
ఏం చేసినారు
మేమా ఎగ్ అది కర్రీ ఎగ్ కర్రీ
ఎగ్ కర్రీనా మసాలా
ఆ అవునవును
దాంట్లోకి రైస్ ఏనా ముద్ద ఏమైనా అవునా
హ్మ్ మీరు
మేము ప్రొద్దున్న దోసా చట్నీ చేసేంటిమి ఇప్పుడు ఇంకా అన్నము ఎర్ర కారం అదే టమోటొ కారంమంటరు కదా
ఆ
అవి పెట్ నను రెడిగా నూరాల
ఉ నాన్ వెజ్ తినలేదా ఈ రోజు
ఆహా ఇంక రోజు లేదక్క
ఆ
మాముూలుగా తెచ్చుకుంటాము బాబు ఇంక అమ్మ వాళ్ళు దగ్గర ఉన్నాడని ఇంకా అందుకు మేము తెచ్ చ్చుకోమేడ బాబు లేకపోతే
ఆ
మీరు
అదే మేము ఎక్స్ట్ తీసుకొని వచ్చింన నేను తినను కదా ఇంక ఎట్లా
అవునా
అందుకనీ ఇంగ ఎక్స్ వాళ వాళ్ళ కొటే తింటారింగ
ఆహా నైట్కి అదే ఉందా అక్క
లేదు లేదు నైట్ కి వేరే చెయ్యాల ఉంది కొంచెం అదేను
ఆ
చెయ్యాల వేరేది చూసుకొని చెయ్యాల
అవును
ఉ వినిపిస్తంద నా వయిస్ నాయిస్ ఏమన్నా ఉందా ఉ నీట్గానే వస్తంది
శబ్దం ఏం లేదు కదా
ఆహా లేదు లేదు
ఆ ఇంకేం అక్క చెప్పాలి
చప్పల మీరే
మీరు ఇట్లా టమోటా కారం ఇట్లా పచ్చడిలు ఇట్లాంటివి చేయరా
అట్లాంటివి
అంటే ఎర్ర కారం అంటే ఇది అది కాదు ఇంకో రకం వస్తది ఇది కారం టమోటాలు పండు కాయలు వస్తాయి చూడు
అదే పండు కారం అంటారు మి
ఆహాహా కాదు అంటే అది ప్రాసెస్ వేరు ఇది వేరు
ఆ
ఇవి పండుమిరపకాయలు టమోటాలు ఎర్రగడ్డలు తెల్లవాయలు ఉడకబెట్టేవి ఫస్ట్
అవున్లే అవున్లే ఆ గోంగూరు చట్నీకి ఎట్లా ఉడకబెడతామో అట్లా
బాగ ఉడికిన తర్వాత మళ్ళీ నీళ్ళ అన్నీ పక్కకు తీసేసి
ఆ
నూనెలో వేంచేది బాగా అది
ఆ ఉుడకబెట్టి కూడ మళ్ళీ ఆయిల్ ఫ్రై చేయాలా ఏమో నాకు తెలీదు అదైతే
అవునా నేను కూడా చేయను మా చిన్నత్త వాళ్ళు నేర్పించినారు బాగుంటుంది
అవునులే
నేను కూడ
ఆ ఏమో నేను ఎప్పుడు విన్ల అది పండుకారం పండుకారం తెలుసు పచ్చివే అన్ని ఆడిచి దోస
అది ప్రాసెస్ వేరు అది కూడ తెలుసు అది బాగ పండు మేరీపకాయలు బాగా చింత పం డు అవి తీసుకొని చేసేది అవి కూడా
అవునులేండి ఆ
తెల్లవాయలు బాగా ఎక్కువ వేస్తారు దానికి
ఉమ్
ఇంక దానికి ఇప్పుడు ఏం చేయలో ఇంక దిక్కు తెలియలేదని నేను కూడా ఇది చేస్తా ఉన్నా అన్నీ రెడీగా వేయించి పెట్టినాను
ఆ మిక్సి ఆడిస్తారా లేదంటే దంచుతారా
దంచుతా దంచుతా అక్క ఆ
దంచుతానే బాగుంటది లే
అవును రోట్లో అయితేనే బా టేస్ట్ వస్తది
ఆ
వర్షం పడిందా నిన్న ఏమైనా
ఆ కొద్దిసేపు పడింది
ఆ
ఆ ఈ రోజు కూడా కొంచెం మూసుకోను ఉంది ఏమొస్తదొ ఏమో
ఆ పడేదట్టు ఉంది మాకు గూడా
మూసుకోని ఉంది పొద్దున్న నుంచి ఎండ ఏం కాయలా పొద్దున్న కొద్దిసేపు కాసింది
కాస్తాంది మరి మూసుకుంటాంది
లేదు లేదు మాకు ఎండే లేదు అసలు ఇప్పుడు మూసుకోని ఉంది
ఉంది
పొద్దున్న కాసింది గానీ
ఉమ్ నైట్ పడింది మాకు వర్షం
కంటిన్యూ మా కూడా పడింది నైట్
ఏం లేదు లైట్ గా పడింది
ఆ నైట్ ఆ సేమ్ అంతే మాగ్ గూడ అంతే ఆ ఆ వస్తాదేమో అనుకున్నా నైట్ అంతా నేను కానీ ఆ పన్నా కొద్ది సేప్ సేప్బ్బన్న బాగా గట్టిగ పడింది
అవునా ఏమో మేము నిద్రపోయింటామా చూళ్ళేదులే బయట
నైన్కే నైన్ కి స్టార్ట్ అయింది ఆ నైన్ స్టార్ట్ అయింది ఇక్కడంతా ఆ నైన్ కంటే ఇంకా మెల్ కోనే ఉంటాం కదా బట్టలు ఆరేసింటినా నేను బయట
ఆహా
తొందర తొందర తీసుకొని వచ్చేస్తి
పిండేసింకా
ఆ అదే మిషన్ కేసింటినా
అవునా
డ్రై అయిపోయినాయి ఇంగా సా మధ్యాహ్నమే ఆరేస్తానా ఇంకా కొన్ని కొన్ని ఫ్యాంట్లు ఉంటే ఇంకా లోపల ఆరేస్తి ఇంగా
అన్ని ఒకసారే వేస్తారా ఒక్కొక్కరు ఒక్కొక్కరా
లేదు లేదు అన్ని మిక్స్
ఆహా అంటే బాయ్సవి ఒకసారి
ఆహా లేదు లేదు లేదు
అందర్వీ ఒకటే సారి
ఆ ఇంట్లో మ్ మామూలుగా వేసుకునే లేదు లేదు లేదు మాములు డైలీ యూజ్వే అయితే అన్ని ఒక ఒకసారి వేసేస్తాను అట్లా కలర్ బోయేవేమన్నా ఉంటే ఎక్కువ కలర్ పోతే ఇంగా నేనే వాష్ చేస్తాను ఆ దాంట్లోకి ఎందుకంటే దాంట్లోకేస్తే ఇంగా మళ్ళీ అన్ని మిక్స్ అయిపోయి మళ్ళీ ఒకదానికొకటి కలర్ అయితది వైటు వైతే నేను సపరేట్ ఏస్తాను ఎక్కువ ఉంటే
నేను గూడ అంతే
అంటే నేనే వాష్ చేసుకుంటానా
ఆ ఏది బాగుంటుంది దానికి లిక్విడ్ వాషింగ్ మిషన్ కు
దీనికా నేను ఎక్కువ ఏరియల్ వాడతానా
ఆ నేను విన్నాను గానీ ఏరియల్ అయితే ఇక్కడ తీసుకోలేదా ఇంకా
బాగుంటది ట్రై చేయండి బాగా క్లీన్ గా అయిపోతాయి
అవునా
ఆ చానా డస్ట్ ఉన్నా కూడా బాగుంటది అది
మా హస్బెండ్ ఇది సర్ఫ్ ఎక్సెల్ తీసుకొచ్చినాడు మొన్న
అవునా ఏమో నేనైతే ఇంగా త రిన్ను వాడతాను ఏ రియలు వాడతాను
ఆ ఏరియలు విన్నాను బాగుంటుంది అనేదైతే
ఏరియలు బాగుంటాది రిన్ను కూడా బాగుంటాది
రిన్నా మరి కొంతమంది వాషింగ్ మిషిన్ కి రిన్ను బాగుండదంటారే
లే నేను యూస్ చేస్తాన్నా కదా ఎప్పుడన్నా ఒకసారి తీసుకుంటాను అది
ఆ
బానే ఉంటాది
ఏవన్నా మాస్పోయిండి బట్టలు అయితే ముందే నానేసేస్తారా
లేదు లేదు లేదు
దాంట్లోనే ఉంటది కదా నానబెట్టుకునే ఆప్షన్ కూడా టెంపరేచర్ ఎంత పెడతారు మీరు
టెంపరేచరా ఆ సిక్స్టీ అ ట్లా సెవెంటీ సిక్స్టీ
అంటే సిక్స్టీ పెడితే అది గ్లాస్ మొత్తం హీట్ అయి
ఆహా ఏం లేదు ఏం లేదు ఏం లేదు
కదా
అంత హీట్ ఏం కాదు ఏం కాదు దానికి వాళ్ళు ముందే దందా టెం పరేచర్ బట్టి దానికి ప్రీపేర్ చేసుంటారు అన్నమాట తయారు చేసి
మొన్న నేను ఒకసారి వేసినా మాసిపోయనవీ చాల మాసిపొయ్యినయిని టెంపరేచర్ ఫార్టీ లో నార్మల్ గా ఉంటుంది సిక్స్టీ కి పెట్టిన గ్లాస్ దగ్గర చూసి హీట్ అంటే వాటర్ హీట్ వాటర్ వస్తాయని చెప్పిండ్రు కదా అని చేయి పెట్టి గ్లాస్ దగ్గ ఇక్కడ చూసిన్నానా చూసింటే హీట్ అయింది ఏం ఏమైంది అని అప్పుడు
అవునా ఏం కాదు ఆ హీట్ అయితుంది గాని గ్లాస్ కేమీ కాదు పగిలి పోయేది కాలి పోయేది అట్లాంటిదంతా ఏం కాదు ఆ
ఇక్కడ అవి కాయిన్స్ వస్తాయే కింద
అక్క
అదే వాషింగ్ మిషిన్ లో కింద అఔట్డోర్ దగ్గర వా కాయిన్స్ వచ్చేకి సపరేట్ బాక్స్ ఉంటది కదా అక్కడ వాటర్ వస్తాయి మీ దానికి కూడా వస్తాయి ఎప్పుడన్నా తీస్తే
ఆ వస్తాయి అవి క్లీన్ చేసుకోవాల
అవునా అదే ఎందుకొస్తాయి అట్లా
అంటే ఏమన్నా డస్ట్ అట్ల ఏమన్నా ఉంటది కదా ఆ దాని వల్ల ఏమైనా వాటర్ గాని అక్కడ స్టోరేజ్ అయింటాయ్ అని చెప్తారు వాళ్ళు టెక్నీషియన్ వాళ్ళే
ఆ వాటర్ ఏమో వస్తాయి ఎప్పుడన్నా తీసినా కూడా ఇంక ఏదైన క్లాత్ అట్లా పెట్టేసి అట్లా తీసేస్త
నేను చిన్నది ఏదన్న గిన్నె అట్లాంటిది పెట్టి వాటర్ అన్ని అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తాను ఉంటాను
అవునా
ఎన్నిసార్ క్లీన్ చేస్తారు మీరు మంత్లీ వైజా
ఏది వాషింగ్ మిషిన్ నా అంటే మేము ఇంకా వన్ మంత్ అంతే అయిందని చెప్తే కదా అక్క తీసుకొని డస్ట్ కనిపిస్తుందా అప్పుడే మనకు
ఆ కనిపిస్తది వాటర్ అప్పుడే బ్లాక్ తక్కువైపోతాయి వచ్చేటప్పుడు చూస్తే మీరు ఆ బయటకి వదులుతారు గా వాటర్ అవి బ్లాక్ అయిపోతాది
అవునా
ఆ బాగా అంతాక లోపల అంతా టబ్బ అంతా బాగా క్లీన్ అయిపోతుంది
దానికి అవు ఏ రోజు మర్చు అవి మాకేం చెప్పు చెప్పలేదక్క వాళ్ళు ఏవి క్లీన్ చేయాల అని వాళ్ళు
హుమ్ మాకైతే చెప్పినరు
అవునా ఏవి బాగుంటాయి
మేమైతే అది ఇదే మాది ఎల్జీనా ఎల్జీ యూస్ చేస్తాన్నాం ఆ
మేము కూడా ఈసారి తీసుకోవాలక్క క్లీనింగ్ కు
హమ్ మీదే కంపెనీ ఎల్ జీ నేనా
హ కాదాక్క సామ్సంగ్
ఉమ్ దాంట్లో ఉంటాయి చూడండి సా సామ్సంగ్ దాంట్లోనే ఏమైనా ప్రోడక్ట్స్ ఉంటాయేమో చూడండి ఒకసారి ఆన్లైన్ లో
హుమ్ చూడలక్క మరి మాకు తెలిసింది పాప ఏం చెప్పింది అంటే ఏవో అవి టాబ్లెట్స్ టైప్ లో కొద్దిగా పెద్ద సైజ్ లో వస్తాయి
అవున అవును ట్యాబ్లెట్స్ కూడా యూజ్ చేస్తారు అవి ఏమో ఫ్రంట్ డోర్కి ఫ్రంట్ డోర్ ఏమో అవి ఆ మీది ఫ్రంట్ డోరే నా
ఆ ఫ్రెంట్ డోరే అక్క డైలీ వాష్గా ఇస్తారా మీరు అన్ని ఆప్షన్స్
మిక్స్డ్ ఫాబ్రిక్ డైలీ వాష్షే
మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అంటే ఆప్షన్ అది ఉంటదా మీకు
ఆ ఉంది ఉంది
ఏం లేదక్క
మిక్స్డ్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అన్ని అంటే అన్ని బట్టలు మూమెన్స్వి జెంట్స్వి అట్లా అ అన్ని ఎయ్యచ్చు
అవునా
పిల్లలవి
పిల్లల దాళ్ళకి హైజీన్ సిస్టమ్ అంటారు కదా కొంతమంది
అవునవును ఉందా మీ దానికి
ఉందక్క అవి
ఆ మాకు లేదు అది అది ఒక్కటి లేదు మా దాట్ దాంట్లో ఇంకా అన్ని ఆప్షన్స్ ఉన్నాయి
అవునా
కాటన్ ప్లస్ ఇచ్చినారు కాటన్ ప్లస్ ఇచ్చే బదులు అది ఇచ్చింటే బాగునిండు
ఆ మాకు కూడా అవి రెండూ ఉన్నాయక్క
కాటన్ కాటన్ ప్లేస్ ఇ క కాటన్ కాదు కాటన్ ప్లెస్ అని ఉంది మా దానికి
అవునా సరే అక్క అయితే ఆ ఉండను ఉ